హలో
హలో
హా బాగున్నారా
ఆ బాగున్నానండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాండి
అవునా తిన్నారా
ఆ అయిపోయిందండి లంచ్ మీది
మాది కూడా అయిపోయింది ఏంటి స్పెషల్ ఏంటి
నిన్న నైట్ చికెన్ తీసుకొచ్చుకున్నామ అండి అదే తిన్నాం
ఓహో నిన్న నైట్ దే ఉందా
అవునండి ఇప్పుడు పా తోటకుర వుకూడా ఆ ఫిస్ తీసుకోలేదండి తోటకూర వండినండి మీరు తిన్నారా మరి
ఉ తినేసాం
అంటే ఫిష్ కర్రీ తిన్నార
మా అత్తమ్మ చేసింది సో తెచ్చిస్తేను అదే తిన్నాను
ఆహా ఓకే ఇంకా ఏంటి విశేషాలు
ఏం చేస్తున్నారు పిల్లలు
పిల్లలు ఇప్పుడే మా మమ్మీ దగ్గరికి వెళ్ళిళ్ళండి
చిన్నవాళ్ళనా
ఆ చిన్నవాళ్ళ అండి పెద్దబాబు థర్డ్ క్లాస్ చిన్న బాబు ఫస్ట్ క్లాస్ ఇక చిన్న పాప ఉన్నదండి
ముగ్గురా నా ముగ్గురు
ఓకే చిన్నోళ్ళేనా కొంచెం పెద్దగు ఉన్నారా
థార్డ్ క్లాస ఇం తర్వాత నెక్స్ట్ ఇద్దరు బాబులు సెకండ్ క్లాస్
ఓకే అంటే ముగ్గురు బాబులేనా అండి
ఆ ముగ్గురు బాబులే ఏం చేస్తున్నారా మరి ఇంకేంటి మూవీకి వెళ్ళారా ఏమనా మూవీకి వెళ్తారా మీరు
మీరెళ్ళిలా
ఆహా వెళ్ళలేదు వెళ్ళాలి ఏ మూవీకి వెళ్ళారు
ద బది ఇల్లు ఎట్లున్నాయి
అవును
హ్మ్మ్
ఏ మూవీకి ఏళ్ళారు
టమాటా ఫిఫ్టీ రూపి కేజీ అంటాండు
అవునా నేను మార్కెట్కి వెళ్ళాను మా సార్ తీసుకొస్తారు
ఆహా నెన్ కూడా ఏళ్ళను ఓన్లీ ఈగా సండే అని ఎల్లిన నిన్న
అవునా
హ్మ్మ్ సండే మార్కెట్ ఉ ఉల్లిగడ్ డ్డలు అవి తీసుకోవడానికి వెళ్ళిన నిన్న
ఉహు సండే రోజు మీకు మార్కెట్ ఉంటదా
ఆ ఉంటదండి
ఓన్లీ సండే నేనా లైతే వీక్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అ ఉంటదా
లేదు మార్కెట్ అనేది డైలీ ఉంటది సండే రోజు ఇం ఎక్కువ షాప్స్ ఉంటాయి అన్నట్టు
అచ్చా
హ్మ్మ్
ఇంకేంటి మరి ఏం చేస్తున్నారు మీ మీరు ఎటన్న ఏళ్లలేదా సమ్మర్ అట్లా
సమ్మర్ కి పెళ్ళిళ్ళ అయినాయండి పెళ్ళిళ్ళ అటెండ్జే వరకే సమ్మర్ అయిపోయింది
అంతేనా
ఆ ఫుల్లు పెళ్లిళ్లు ఉండే అన్ని పెళ్ళిలిగా బాగా క్లోజ్ రిలేటివ్ వాళ్ళాయి ఉండే
అవును
ఇంకా వాళ్ళ దగ్గర వెళ్ళడానికే నాలుగైదు రోజులు పెళ్ళి
అవును
ఇగా అది ఇది ఇగా ఊర్లో ఉండే ఇగా అక్కడ నుంచి వచ్చే వరకే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినాయి
ఉహు
ఇంకొక పెళ్ళికి వెళ్ళినం అది మూడు నాలుగు రోజులు
హ్మ్మ్ మొత్తానికైతే సమ్మర్ సమ్మర్ అంత పెళ్ళిళ్ళ
ఎంజాయ్ ఆ పెళ్ళిళ్లతోనే అయిందండి పెళ్ళిళ్లతోనే ఎంజాయ్ అయింది ఇంకా మా తమ్ముడు ఎంగేజ్మెంట్ కూడా ఉండే
అవునా మీ సొంత తమ్ముడా ఓన్ ఆహా ఓకే ఓకే అయిపోయిందా మరి
ఆ ఎంగేజ్మెంట్ అయిపోయిందండి ఏప్రిల్ లోనే ఉండే ఏప్రిల్ ఫిఫ్త్ కి
మ్యారేజ్
మ్యారేజ్ నవంబర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని డిసైడ్ చేసినామండి
ఆహా ఫస్ట్ సెకండ్ థార్డ్ ఆ హ్మ్మ్ నకో నకో ఇలా ఓకే హ్మ్మ్ ఇంకా
ఇంకా ఏంటి చెప్పండి మీరే పిల్లలు ఫుల్లు గొడవ పెట్టుకుంటున్నారేమో కదా అల్లరి చేస్తున్నారేమో మీరేం చేసిండ్లు మరి సమ్మర్ సమ్మర్ లో
న హైదరాబాద్ వెళ్ళాం కాదు నేను రా
ఊటీకెళ్ళిల్ల అండి
మ్మ్ మ్మ్ చాలా మ్యారేజెస్ మా ఫ్రెండ్స్ వాళ మ్యారేజెస్ ఉంటాయి
ఆహా
ఉమ్ అటు కూడా అటెండ్ చేశాను
ఓకే
ఏ ఊటికంటే నేను మా హస్బెండ్ మా ఫ్రెండ్స్ ఎళ్ళాం
మ్ హు
పిల్లల్లు అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి
అల్లా ఎన్ని డేస్ స్టిప్ జేస్ చిందండి మరి ఊటీకి
ఎయిట్ డేస్
ఎయిట్ డేస్ పిల్లలు ఉన్నారా మరి మీ మమ్మీ దగ్గర
మ్ ఉంటరు కదా వాళ్ళు
అంటే ఊటి ఓన్లీ తిరగడానికా వేకే ఒకేషన్కా
తే మా సారు వర్క్ చేస్తారన్నమ అక్కడ వర్క్ ప్లేస్లో నుంచి ఆర్డర్ మ్ వాళ్ళకి ఆఫర్
ఓకే అంటే అక్క ఓకే అయితే ఇక్కడికెళ్ళిళ్ళన్నట్టు
అలా అక్కడికెళ్ళి సైన్ చేస్తే డబ్బులు వస్తాయి వాళ్ళకి అలా అనేసి తిరగడ తిరిగే టట్టు అవుతుంది కదా అనేసి వెళ్ళం మ్
ఇంకా ఏంటిది అలా ఎక్కడ అలా వెదర్ ఎలా ఉందండి
అక్కడ కూల్గానే ఉంది
కూల్గా ఉందా అండి లేదు మీకు మీ ఇప్పుడు మీరున్న చోట ఎలా ఉంది వెదర్
అమ్మో చాలా హీట్ మాకైతే చాలా అంటే చాలా
హ్మ్ ఇక్కడ కూడా బాగా హిటే హీటే ఉందండి ఇక్కడ కూడా
హ్మ్
హ్మ్ అప్పుడు ఏమంటే మబ్బులు కనబడుతున్నాయి అప్పుడేమో ఎండా కనబడుతు
అవును హే ఈ వర్షాలు వస్ స్తయి బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుందంట ఇంకా రావట్లేదు సరిగ్గా రావట్లేదు పడితే ఏం కాదు ఈ మంత్ లో మేబి నెక్స్ట్ మంత్లో
అవును నెక్స్ట్ మంత్ వరకు వస్తాయి అనుకుంటా వర్ ర్షాలు రావాలి కదండి రాకపోతే రైతులకు బాగా ఇబ్బంది అయితది
అవును
రైతులకు డైరెక్ట్లీ ఇబ్బంది అవుతుదియా డ కాదండి మా చిన్నత్తమ్మ వాళ్ళు రైతులు అన్నట్టు
అ చెమిచ్చిందత్తమ్మ వాళ్ళు
మ్
మ్ హుహు
వాళ్ళకి ఏమంటే పొలాలు ఉన్నాయి అన్నట్టు మా చిన్నత్తమ్మ వాళ్ళకు మ్మ్
హలో మరి
ఇంకా ఏంటి చెప్పాలి అక్కడ నేచర్ అనేది ఎట్లుండదండి ఏయ్
వెదర్
ఆ వెదర్ నేచర్ అది అక్కడ చె మంచిగున్నాయా అండి
అవును
చెట్లు
ఇక చెట్లు ఎక్కువనే ఉంటాయి
ఎక్కువ ఉంటాయా అండి ఇటు సైడ్ మా సైడ్ అయితే చెట్లే ఉన్నావో లేవో ఈ చెట్లు లేని కారణంతోనే ఎడారి ఇది డైరెక్ట్ మంచుల మీద పడుతుంది చెట్లు లేకపోతే ఆ ఏమంటరు ఇది చాలా ఘోరంగా ఉన్నట్టుంది ఇక్కడ
అవునవును
గవర్నమెంట్ కూడా అట్లనే చేస్తంది కదాండి చెట్లున్న నేనా అవా వారిని ఏమంటే తీసేస్తాంది ప్లాట్ అ ప్లాట్ లని ఇస్తాంది
అవును అవును
బి ఆ బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నారు చెట్లు మొత్తం నరుకుతున్నారు
అవును
అలా చేయడం ద్వారా ఆ అలా చేయడం ద్వారా మనకి ఆక్సిజన్ వస్తా రాదని వాళ్ళు ఆలే మరి
అవును
మనం బతకడానికే కదండి చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్ కదా
ఆ అదే పొల్యూషన్ ఎక్కువ అవుతది
ఆ పొల్యూషన్ ఎక్కువ అయితది మనం ఏమంటే ఫ్రెష్ ఎయిర్ అనేది మనకు లభించదు అ
అవును
మ్మ్
నెక్స్ట్ మ్మ్ వంట చెయ్ పిల్లలు పిల్లలు పక్కన ఉంటే అసలు ఇలానే అల్లరల్లరు గోళగోళ ఉంటది
ఉంటది అవునండి పిల్లలు అన్నాక అట్లనే ఉంటారు వారు ఈ పిల్లలన్నీ ఇప్పుడు ఆ మంచిగా ఉంటయి మాకు కూడా కొం చెం రిలాక్స్ అన్న ఉంటది వీళ్ళు పడుకోరు మమ్మల్ని పడుకొనియరు
పడుకొనివ్వరు అదై ంది
ఇప్పుడు ఈ కాలం పిల్లలైతే బాగా ఘోరంగా తయారైనలండి మీరు ఏమైనా చెప్పడే గాని మేము చిన్నప్పుడు ఎలా ఉండే అందుకన్నా ఒక టెన్ పర్సెంట్ కూడా వీళ్ళు లేరు మేము చిన్నప్పుడు ఎంత మంచిగా ఉండేటోళ్లం అసలు మమ్మీ డాడినీ సత్తాయించేటోళ్ళమే కాదట ఎక్కడ వదిలేస్తే అక్కడ మంచిగా కూర్చొని ఉండేటోళ్లట
అవును ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఫుడ్డు విషయంలో గానీ పెద్దరు విషయం అస్సలు ప్రతి ఒక్క విష యంలో వాళ్లకు కేర్ తీసుకోవాల్సిందే
తీసుకోవాల్సిందే ఘోరంగా లేకపోతే అల్లరి అల్లరి ఇద్దరు ముగ్గురు ఉంటే ఏమో గొడవ గొడవ
మా ఈ ముగ్గురు ముగ్గురు ఉండొద్దు పిల్లలు
ఆ ఇద్దరు చాలు అదే అంటారు కదండి ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు అది సామెత ఊరికి రాలే ఆ హిందువులు అంటారు
అంటారు అంటారు అదైతే నిజమే
ఉ అంటే ఒకరు ఉంటే మంచిగా చూసుకోవచ్చు అన్నట్టు
అంటే నా దగ్గర నా నాకు ముగ్గురు అయ్యేవాళ్ళు కాదు
ఉహు
ఫస్ట్ బాబు తర్వాత ఇద్దరు ట్రిన్స్ కాబట్టి అలా
ఆ ఇల్లా నాకు ఇద్దరు బాబు లైన్ల కాబట్టి పాప కోసం అని ఉంచుకున్నా ఇక దేవుడి దయ వల్ల పాప పాపై వచ్చింది
పాప ఉండాలి
అదే అనిగ నమ్మో తాడిది ఉంచుకున్నా
ఉ మంచి పని చేస్తారు నాది ఇంకా ఫోర్త్ తుదంటే నా వల్ల కాల
ఈ థర్డ్డే ఎక్కువ అయింది ఇంకా ఫోర్త్ది ఎలా ఆలోచిస్తాం
మళ్ళీ ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి ఉందని గ్యారెంటీ లేదు
లేదు మరి ఎవరు ఇయర్ గ్యారంటీ
అందుకే ఇగ వద్దు చాలు వద్దు ఉన్నవాళ్ళే
అవును అవును మీతో మాట్లాడినందుకు చాలా చాలా ఏమంటే విషయాలు తెలిసినాయి అండి మీ అమూల్యమైన సమయానికి కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి
థ్యాంక్ యూ
ధన్యవాదాలండి థ్యాంక్ యూ